హలో
హు
ఇంతసేపు పట్టిందేందే
ఏమో
హూ హు
హు
పేలుచు
చెప్పు ఏం లే రాసుకుంటున్నా
ఏం రాస్తానావు
ఆ అబ్జర్వేషన్ అబ్జర్వెన్ ఆ పి పి అంటే పైతాని ప్రోగ్రామింగ్ ఏ కదా
పి ఏ నా ఉమ్
పీ పీ అంటే పైతాన్ ప్రోగ్రామింగే గదా ఇంకేమన్న ఉంటదా దాంట్లో పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాబ్ల ప్రాబ్లమ్ సాల్వ్ గిట్ల ఏవన్న ఉంటదా
ఉంటది పైతాన్ అంటేనే అట్లా గదా
పైథాన్ ప్రోగ్రామ్ టీపి అంటేనే పైథాన్ ప్రోగ్రామింగ్ అంతేనా
పిపిఎస్ అంటే పైతాన్ ప్రోగ్రాం సాల్వింగ్
పిపిఎస్ అంటే
పైథాన్ ప్రో ప్రోగ్రామింగ్ ఫర్ సాల్ వింగ్
ఫస్ట్ ఉండే ఫస్ట్ లో ఉండే పిపిఎస్ అంటే
బిపిఏసా
హ్మ్
ప్రోగ్రామ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
ప్రోగ్రామ్ ప్రబ్లమ్ సాల్వ్ ఓహో బి డబల్ అంటే
బేసిక్ ఎలెక్ట్రికల్ ఇంజనీయరింగ్
ఆ బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అనుకున్నాను నేను అసలమెంట్ అట్నే రాసిన ఎ ఎలక్ట్రీకలే మరీ హా హా
చూడు ఒకసారి మళ్ళీ మీ అ ప్రొఫైల్ ఉంటది గదా డిపీ మీ డిపి అదే పెట్టి ఉంటారు గదా
మాకు బిడబల్యూ అని ఉంటది
అవును బి బిడబల్యూ ఫుల్ ఫామ్ బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బేసిక్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ బీట్రా బీ బిచ్ బిలి గాద బి డబల్యి బేసిక్ బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ ఎల్ ఎలక్ట్రానిక్ కే హ్మ్ ఆవు ఇప్పుడే వెట్టకు ఇప్పుడే వెట్టకు వాళ్లకు పి డబల్యి హ్మ్ ఎలక్ట్రీకో ఎలక్ట్రానికో నాకు తెలిసి నేను ఎలక్ట్రానిక్ అనుకుంటా
హ్మ్ ఎలక్ట్రానిక్ అయితేందీ ఎలక్ట్రికల్ అయితేంది రెండు ఒకటే గదా
ఎలక్ట్రానిక్ వేరు ఎలక్ట్రిక్ వేరు ఎలక్ట్రానిక్ వేరు ఎలక్ట్రీక్ వేరు ఎలక్ట్రానిక్ ఎప్ ఎప్పుడైనా దన్న షాప్ దగ్గర ఎలక్ట్రిక్ ఎలక్ ట్రిప్ ఎలక్ట్రానిక్ షాప్ అని ఉంటది గాని ఎలక్ట్రానిక్ షాప్ అని ఉంటది గని ఎలక్ట్రికల్ షాప్ అని ఉండదు గదా
ఎలక్ట్రికల్ షాప్ అని ఉంటది
ఆ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ అన్నప్పుడు గ్యాజెట్స్ ఎలక్ట్రానిక్ అనే ఉన్ టది ఆ చెప్పలేలు ట్రానిక్స్ అని ఉంటది ఎలక్ట్రికల్ అని ఉండదు
హు ఆ
ఉహు
చేంజ్ చేయాలి అయితే ఫస్ట్ దాన్ని
ఊ చేంజ్ చెయ్ ఫస్ట్ చూడు లేకపోతె ఇట్లా ఇట్లా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బిడబల్యి ఫుల్ ఫామ్ అని కొడతే అదే ఇస్తయ్ మల్లా ఎందుకు గూడ గొట్టేశి ఏది
గూగుల్ల సెర్చ్ చేసిళ్ళు గా
లేదు చూల్లా నాది ఎట్లా పోద్ది బ్యాకు
మీ ఫ్రెండ్ ఉందిగా మీ మీ ఫ్రెండ్ దంట్లో ఎంజాయ్ చేస్ తల్ చేసినవ్ కదా ఏమైంది అది
అది చేస్నా చేత్తే అది వాళ్ళు మెసేజ్ పెడితే వాళ్ళు ఆ లింకి ఇయ్యాలే కదా.
ఆ
మెసేజ్ పెడితే వాళ్ళు అదే సెండ్ చేయాలి కదా లింకు అంటే వీడియో అది చూడలేదు నేని ఇంకా అప్ప నుంచి రాసుకుంటుందని ఇగా నేను అడగలేదు. ఇప్పుడు చూస్తా ఉమ్ చూసి ఇగా నిన్ కూడా మాట్లాడతదా దాంతో
నాకు సివిల్ డ్రెస్ చేసుకోదామని చెప్తా.
సీనొద్దు మీ సివిల్ డ్రెసు
ఆ లేద్ లేదు భోజనం
వేరే ఏదో ఉంటది కదా గ్రీన్ కలర్ది సంథింగ్ ఏదో ఉంటది కదా.
ఏంటే గ్రీన్ కలర్
గ్రీన్ కలర్దో బ్లూ కలర్దో వైలెట్ కలర్దో ఏదో టీ షర్ట్స్ ఉంటంది కదా.
అది ఓన్లీ సాటర్డే
ఆ మరి ఓ రేపు ఎందుకు సీరిలు
నేనే చేసుకోపోదామ్ అని
ఆ ఆహా ఇంకా
ద్యా
ఇంకా బ్యాగి ప్యాంటు
ఏద్దాం చిన్నగా ఇడా కొనాలిగా కొనాలి అవి కూడా కొనాలి ఉ ఉ
ఐదు ప్యాట్లా
ఆ
కొంటావ్ కొంటావ్
యే కొనుకొవద్దా
ఒక ప్యాంటుకి ఎతుంటది
తొమ్మిదీ వందలు
తొమ్మిది వందలు
లేపోతే ఐదు వందలు
వామ్మో గంత గంత ఉంటదన అది మరి పై హో ఫోర్ హండ్రెడ్ గా గా గా ప్యాంటుకి గంతకారం పెడతారా.
ఆ పెట్టద్దా యేస్కుంటేడు పెట్టాలి
ఒక ప్యాంటు కాదు ఒక ఒక సెట్టే వత్తది ఆ వన్ అన్ పైసల్ పెడితే
ఉ నీకు మూడు వందలకే అన్ని వత్తందా నీకు
వస్తాది ఇప్పుడు నాకు టూ హండ్రెడ్కు ఒక టాప్
బా బాయ్స్ కి రాదు మరి మినిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటది
ఉ మీరు అడగరు అట్లా
త్రీ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ కు వచ్చేటవి చీప్ క్వాలిటీ
అబ్బో చీప్ క్వాలిటీ కాదు మంచిగా ఉందా లేదా అది రెండు రోజులు వాడినామా లేదా గన్
ఆ రెండు వద్దు మాకు సంవత్సరాలు కావాలె
సంవత్సరలు అంటే నడవదు మరి
మేమని ఇప్పుడుేసుకునే మీ సంవత్సరాలు అయితేనే మే వేసుకుని
సంవత్సరాలు అవుతుంది మాకు కూడా
వాటిిక
మొన్న ఏదో రెస్టారెంట్లోన అంట ఆ చికెన్ చికెన్ వండుతారు కదా చికెన్ రెస్టారెంట్ లో అందులో ఆ కుక్క కాలు కాలు వచ్చిందంట
కుక్క కాల
ఆ కుక్క కాలుకు కింద వాటి ఏళ్ళు ఎట్లుంటాయి
ఆహ్ ఎట్లుంటాయి
ఎట్లుంటాయి వాటి ఎళ్ళు
కాదు కుక్క కాలోత్త అది మటన్ బిర్యానీ కింద కోస్తాది గా ఆ చికెన్ బిర్యానీ కిందకి ఎందుకు వస్తాయి మటన్ బిర్యానీ కిందకి వస్తాయి చికెన్ లో వేయర్ అవి చికెన్ పీస్ ఎంత ఉంటది గింతే ఉంటాది
అదే ఇప్పుడు ఆ ఇప్పుడు అదీ కింది అడుగున కాలు అది ఎంత ఉంటాది ఇంత ఉంటది ఆ కాలు చిన్న వ్ బ ఆ అది ఎల్లిందంటా ఎంత గలీజు అది
తినక్పోయివ మరి కూడ అట్లాంటి
చి నాకొద్దు నే అందుకే చికెన్ బిర్యానీలు అవి ఇవి అవాయిడ్ చేసేదె ఇందుకు
నేను తింటా నువ్వు తినకుండా ఏం కాదు నీకు పప్పు రైస్ పెట్టితతి ఉహు నేను మాత్రం చికెన్ బిర్యానె తింటా
ఏం అవసరం లేదు
పెద్ద ఫిష్ బిర్యానె తింటా
హుమ్ మస్తు గా లోత్తాంది అయిను బైట
వానబడద్ది ఎవరిదంగా చినుకులు పడ్డాయి చిన్న చిన్నగా
ఉమ్
సినిమాల వాన అంటే పడతాది కావొచ్చు మోబ్బేసినట్టే ఇవి
తన్ బాగ చేసింది
అ
కానీ బాగా మొబ్బు చేసింది
అదే ఎంటాన
ఉమ్ వేసింది ఇటు సైడ్ కొంచెం వాన కూడ పడ్డాది అంటే రెండు మూడ్ చినుకులు అట్ల పడ్డాయి
చిన్నకులే కదా పడ్డాయి మొత్తం వాన పడ్డట్టు చెప్తావు మొత్తానికి
వాన పడ్డ బాగుండే ఎంత బాగుంటదో
అంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఈదురుగాలు వస్తుంటాయి అంటే ఎక్కువ
మస్తు అసలు పైన ఫ్లోర్లలోకైతే మస్తు బెనిఫిట్ కదా మస్తు గాలొత్తది
నదే లోపల లోపల ఆ ఫ్యాన్ గాలే అవసరం లేదు మస్తు గాలొస్తది బయట నుండి
మరే ఎండాకాలం
ఏ
టం భోలే టాప్ ఫ్లోర్ లో మాకు ఎండ బాగా కొడతాడి కింద ఉన్నోలకి ఉబ్బరిత్తది ఇగ ఆ అంటే ఒకడు నేట్ అట్లే మై ఒక ఫ్లోర్ అంత ఉంటాది మాకు కింద నుంచి ర్యాంప్ లెక్క ర్యాంప్ లెక్క ఉంటది మాకు పైకి కింద గ్రౌండ్ ఫ్లోరు ఒకటి రెండు మూడు మాది మూడో ఫ్లోర్ అయితే
ఎట్
ఇంకా అంటే మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు మిడ్ ఎగ్జామ్స్
ఆ ఎప్పుడంట డేట్ ఇయ్యాలే
సెకండ్ మిడ్ ఆమ్మా ఫస్ట్ మిడ్ అయిపోయింది కదా
ఊ అదే ఇంకా కన్ఫర్మేషన్
రిజల్ట్ అంట
సాటర్డే రిజల్ట్ ఆ
ఆ
ఓ మై
ఆర్ మండే సాటర్డే అయినా
ఐ విల్ సి నేను చూస్తా
ఎందుకు
ఆ
ఎందుకు
అర్ధం కాలే
వత్తవా
ఊ
లే వచ్చినప్పుడు
అప్పటికి నాకు తెలిసి అక్కడనే ఉంటాం కావచ్చు
ఇంటికానే ఉంటాము కదా
ఊ
రీఛార్జ్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇంటి పోయేటప్పుడు
ఇంటికి పోయేటప్పుడు కాదు ఇంటికి పోయినాంక
మీ డాడ్ ని పైసలు అడుగు
ఉన్నీనా ఆ నువ్వే
నా దగ్గర లెవ్
నాకు తెల్వదు
సర్లే బాయ్
ఉ బాయ్